ఆ
ఏం చేస్తున్నారు
సరే రా మరి
ఉమ్ ఏంది ఇంత పెద్దగా ఉన్నాయి అస గలట్లే అవుతాదేమో
రేపు ఫస్ట్ టైం ఏత్తాం
అట్లా టైం టేబుల్ పెట్లే పాడు పెట్లే అసలు మనకె
అదే గదా
ట్ ఏమో ఫస్ట్ డిఎస్ ఆడ్ ఏసి అని ఉంది మరి ఫస్ట్ డిఎస్పి అనుకుంటున్నా
ఉమ్ కావచ్చు
టైమింగ్స్ ఇగ ఎట్లా వాడితె అట్ల ఎట్లా వాడితే అట్లా వెడ్ తారు ఇగ టైమింగ్స్ ట్
ఆయితే నాకు తెలిసి ఈ బ్యాచ్ వాళ్ళకి ఏసీ పెడితే ఆ బ్యాచ్ వాళ్ళకి డిఎస్పి పెడతారేమో మళ్ళ ఆ బ్యాచ్ వాళ్ళకి డిఎస్పి పెడితే ఈ బ్యాచ్ వాళ్ళకి ఏసీ పెడతారేమో అట్లానే అయి తది ఏమో అనిపిస్తుంది
ఉ మళ్ళ అట్లనే అయితది ఇగ ఆ అదే అయితది
అట్లే చేస్తనే కొంచెం టైమ్ సేవ్ అయితది లేక్ పోతే ఇట్లా తెలివి లేకుండా చేసిన్రు అనుకో అట్లా కాద
ఆ
హు
ఎక్కువ చిన్న చిన్నగనే ఉన్నాయి
హ్మ్
ప్రోగ్రామ్స్ అన్ని చిన్నగానే ఉన్నాయి ఇళ్ల
డిఎస్పి ఆ అవునా
ఒక మూడు పెద్దగా అనిపించినయి నాకయితే
అవునా అయితే ఇగ నేను ఇది మూషేషి అదే చదుత పో నాకు పిచ్చి లేస్తుంది డీఎస్పీ అంత అది థియరీ కూడా రాయాలా ఏహే పో నేన్ రాయ రాయ
ఏ థియరీ ఎందుకు ఏమొద్దు
ఆ గంతే థియరీ ఎవడు రాత్తరు
ఆ కానీ ఇవన్నీ గుర్తుంటాయా ఇన్నిగణం కన్ఫ్యూజ్ అయితయి ఇగ
ఆ అన్నీ అదే మానకు కన్ఫ్యూజ్ అయితుది అయితే ఒకటి చేసుకొని పోదామంటే సెట్ అయిత లేదు హు అపడేయితే అయవటి ఫెల్సి రసి బేబే సరిపో అహ్ వయికు
ఆ
ఒత్తులు హుహుహు
కొసలా
వచ్చురు చు ఏమై ఉ ఇంక వాటర్ పైపు ఎక్కుతున్నాయి. వట్కు కిన్నా
ఆ
ద
హ ఉ అప్పే
స్కూల్ బస్సులు ఇప్పుడు పోతున్నాయి హ్యాపీ డేస్ దారా
మధ్యాహ్నం అంట, మధ్యాహ్నం పోవాలంట.
ఆహ ఏమంటారు కొన్నిటికి సెంటర్ పడ్డట్టుంది టెన్త్ క్లాస్. తు ఉ హుహు తింటారా
ఉ
ఆ స్కూల్కి
హుహుహు ఏమో మరి మధ్యాహ్నం వత్తార్
అమ్మా అంతెనా అంత క్యూ ఉందా స్కూల్ కి
ఏమొగదా
అదేగా మనం ఉన్నప్పుడు ఆ మాత్రం కూడా లేదు. టెన్త్ క్లాస్ అయితే
ఉహు హ ఏ లేదు ఇంకా ఆమ్మో ఈరోజు అయితే అసలు అసలు దిక్కులే చూసినవా చేల్లీ ఆమ్మో గోరంమయందిరు
ఏం చేస్తాం మరి మనం మనం అనుభించినాం మరి
గోరం అంత ఎక్కువ బా ఎయిత్ మాస్చ్చన్నా వీళ్ళు ఆమ్మో
ఎవరు
ఎక్స్ప మంట్ నెంబర్స్ మార్చేస్తు్ర నేను నెంబర్ ఇవ్వడంగానే రికార్డులదేయ అనుకోని అట్లా ఆలోచించిన కానీ కాదు క్వశ్చన్స్ వేరే చెప్పిర్రు చి
క్వచన్ను అటు ఇటు మొత్తం అసల్కి అంచనా చెయ్యకుండా చేసిండు అసలు మస్తు మా చింద ఆ నేను ఆయిన ఏం అడగడు కని తియ్ లైట్ అనుకున్నా అమ్మో ఐడియస్ బర్సస్ సెక్వాన్స్ రాయమంటండు సాచ్యురేషన్ సాచ్యురేషన్ అమ్మో నన్ను అడగాలే క స్కేలింగ్ ఫ్యాక్టర్ ఫైవ్ ఫార్లాస్ రాయమని నాక్ హే డ్డింగ్ గుర్తొస్తలేదు ఫామ్ లాస్ గుర్తొస్తున్నాయి
నాకూకే అవ్వే ఆ అందరిని ఎక్కువ అవ్వే అడిగిండు
ఉ సేర నిన్ అట్ అట్లట్ల చూస్కొని అయినా మీరు చెప్తుంటే
హమ్
అసలు మనం వైవనే చూసుకోలే నిన్న
ఆ వైవా పాడుచుసుకోలే
మానే పొద్దున చూసుకుందాం అనుకున్నా మా ఫీజ్ దగ్గరనే అయింది ది మధ్యానం అన్నాడు ఎగ్జామ్ కతం
మళ్ళీ మళ్ళీ పొద్దున్నే పెట్టిరు
కాదు అసల్కి మధ్యాహ్నం ఆ ఏముంది ఇంటర్నల్ ఏ లైట్ అయన వేసే మార్క్ ఎస్తాడు
ఆహ్ గంతే
కాదు ముందు మాకు చేయచ్చు కదా మళ్ళా వీటి కోసం తిరగాల
ఏమో ఇగ
ఈ సారి అంత ఇంటర్నల్ కి ముందే క్లోజ్ చేసేసిరు కదా సిలబసు
ఆ ఎప్పుడైనా టైం ఉండేది మిడ్ కి
రాలే హెచ్ఓడీ అసైన్మెంట్ ఎప్పుడు రాయలొ ఏమో అవి దొరుకుతయో లేదో
ఆ గన్నిగానం మళ్ళి
హమ్ చి మాకు అయితే అన్ని లాస్ట్ క్యూషన్స్ ఏ సిలబస్ చెప్పనియే పిచ్చి లేతంది
ఉమ్
అయినా బి బి బిగ్ క్యూస్షన్స్ పోయిన సారీ వేరే వేరే ఇచ్చిండు
హ అవును
అసలు ఎన్ని మార్క్స్ హో ఏమో అప్పుడు చెప్పిండ ప్లేస్మెంట్ గ్రూప్ ల పెట్టిరా
పెట్లే కదా చెప్పలే పెట్టలే అసలు ఏందో ఏమో
అంటే అప్పుడు అప్పుడు పెడుతూనే అ ఏందో
సీజయిట్ లాగిందో చూడాలే అలుంటది
వేధువీ
అయ్యో మేడమ్ మార్క్స్
ఓన్లీ మిడ్ మార్క్స్
ఆ ఉంటాయి అనుకుంటా
ఏ ఉండయి ఉండయి
ఉండాయా
అయిపోయినాయి అయిపోయినాయి అంటే అయిపోయినా మార్క్స్ ఉంటాయి అన్న
ఉ
ఉ ఇంకా ఇంకా ఏమి జనాం వా
ఆ
నేను ఇస్తు
ఉ చెప్పాలి
ఉ
ఇంకా చెప్పు
ఇదే ఇంకా ఏం లేదు అంతే ఆ ఆ
వాయిస్ ఏమి వినిపిస్తలే బ్రే బ్రేక్ అయిత
ఇమా ఇది ఉందామా అంటన్నా బీఎస్సీ ఏసీరా ఈసీసీ
దమ్ క అంతే నాకు ఇవే వచ్చు నాడై మే
ఏసేయ్ ఏమన్నా గానీ ఏం చేద్దాం మరి ఒకవేళ రాలడి చేం చేసుకుని కూడా లేకున్నాయి రోజు
అవును
ఆ ఫ్లిప్ప్టాప్ చూస్తే ఆ టూ రాయమని అన్నారు ఎనితూ రాయండి అన్నాడు వీకన్ వీల అట్లా చెయరూ చేంజ్ చేసుకుంటే మైనస్ ఫైవ్ మైనస్ టెన్
మాక్సులు కట్జెస్తార్
ఏదోటి అంటడు ఆ
ఆ వేరే ప్రోగ్రామ్ రాసే చెప్తాను నాక్రాంద్ వస్తే ఏదో ఒకటి రాసే చెప్తాను హెడ్డింగ్ ఏమన జెప్తాడా ఆయనే
ఏ బి ఇవరు ఇక అంతే గదళ్ళు ఏం చూడరు అప్పుడు రాయలేరా లాస్ట్ సెమ్
ఆ
ఓకే హెడ్డింగ్ నెంబర్లు వేరే వేసుకుంట్రా వాలెమన్న
అయోటి రాసేస్తం మాట్లేనే
ఆ మరి అంతే ఏమన్నా ఉంటే ఎక్స్టర్నల్ కి చూస్తానా
అంతే అరే అక్షర అయ్యో ఆమె వానికి ఎంతొచ్చి ఫస్ట్ దే వచ్చింది తెలుసా
అవునా చెప్పింది
ఇదే వచ్చింది గుర్తు లేదంద టా అను అయితే
రాయమంటారు పిచ్చిధన్లెక్క చేేస్తే గర్ద మైతుంది ఏ ఏమన్నా అంటే ఏమో తెలియదు ఏమో తెలియదు
మొత్తం ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట
ఆ మంచిగైంది క్క గే
అంతగాన మా అసల ఆమె ఏం ఏం ఫీలు కూడా అయితలేదంట
ఏ
అంత తక్కువ తిన్న అప్పుడైతే మస్తు ఉండే ఇప్పుడు అంతా అట్ల అయింది
పిచిదయింది మొత్తం ఏ
ఏందో
ఆలే నాకు ఫోన్ చేసి డ్యాన్స్ బా అంట
ఆ హ్హ వెళ్ళేత్త్ కదా ట్వంటీ టూ, ట్వంటీ ఫోర్
అం దుకేనా అంకే, మరి జాయినయితాన్
స్నాపేషిర్రు